ఉ చెప్పు అయితే ఎవరికైన్ చెయ్యొచ్చ ఫో ఫోన్ అయితే
ఎవరికైనా కాదు
ఆ అది మర్చిపోయా గంటకు ఒకసారి అయినా చెయొచ్చా ఇట్లా నీకు.
ఆ
అవునా అట్లా అయితే మళ్ళీ సాయంత్రం కూడా చేత్తా అయితే.
చెయ్యి
హు ఎమ్ చేత్తర్ను
ఏన్ లేదు పపస్ కాయ ఉన్నాదేవన్న ఇంట్లా
మాక్ పప్పుడుకాయలు ఎక్కడివి అసలు
ఎక్కనో నువ్వు
చేయలేవా
ఎమ్ జెత్తన్నావ్
యే ఇంగో నీళ్లు కడతాను
ఆహా
ఇంటి మీద పట్ట గప్పినవా
ఆ
అవునా ఆ తీసినవా ఏమన్నానాని
తీయ్యలేదక్క
అంతేనా
మన ఇద్దాం అనుకోని ఇంగ వానత్తే ఇగ బాగా పెంకలు లేసినా ఊరుతుందిని అట్నే ఉంచినాం
ఆహా
ఉ
ఉమ్ ఏం జేత్తన్నాన్రు నీళ్లు గడతన్ననరా తిన్న
ఊహు
ఇంకా కాయలు ఇరిగేషన్ ఇయ్యాలేందో మొబ్బు తాపకసారు మొబ్బు జేత్తంది ది
అదే మబ్బు జేత్తంది బాగా
అదే భయమనిపిత్తంది
అదే నా ఏ ముందు వడతయి గదా అప్పుడప్పుడు వర్షంనయి ముందు వడతయిగదక్క
అదదే ఇవన్న అటునే చెప్పలేము అదే భయం అనిపిస్తుంది
ఒకవేళ వాయిసినిరాకున్నా అట్నే ఉంచు పది సెకన్లున్చింక కడ్ జెయి
ఆ ఎందుకు ఇనపడకపోత అట్లా వన్నాదా మాట్లాడుతూనే ఉండాలేమో మాట్లాడుతూనే ఉండాలేమో
ఉండాలి గానీ ఒకవేళ సిగ్నల్ లేక ఉ ఇనపడతలేద నీకు సిగ్నల్ లేకు నా సి నా సిగ్నల్ న
ఆహా ఇప్పుడు సేలో కదా మంచిగనే ఇనపడతది సేలో
ఊహు
చేలో ఉన్నా గదా బానే ఇనపడతంది
ఊహు
అవుట్లా
ఏం జేత్తా గుంటగారాగాక్
ఏమ్ జే ఎందుకంట ఇయ్యాల ఎల కోలాటము ఇప్పుడేంది ఆహా పండక్కనా ఆహా అప్పుా అప్పుడ మ ఇప్పుడురళ నస్కుంట అతుదా అదేలే ఇంగ
మొన్నటిదంకా ముసులట పె
ఎందుకు
అయింద ఒకటే
ఎవరెవరికి
అఅందర్ కోగలు కోలు
అవునా అవునిన్న గుడికిపోయినవా
పోలగాక
న్న వీళ్ళే పోయిరా గుడికి
ఉమ్
నిన్న అమె గూడా వచ్చినట్టుంది ఎరవిరెడ్డి బాబయళ పిన్ని కూడా
ఆమె ప్రసాదం జేసుకొచ్చిందట
ఆహా
రా రా అన్నది గాని
ఆ అట్లన అదే ఏంద నిన్న గుడికి బోయిన్రు ఫోటో పెట్టిర్గదా
ఊ మొన్న ఒచ్చిరు గదా అని అందరు ఒత్తరు గావచ్చ అని ప్రసాన్ చేసిందట.
అహా
ఇగ వాళ్ళే ఐదుగురు వొయిరు
అదేలేగ
ఊ
అవుడు దొడ్డల పద్మ పిన్ని గుండు చేపిచ్చుకున్నట్టుంది గదా
ఆ ఆ తిరుపతి వొయిందిగా
అదే తిరుపతి పోయింది గదా గుండు చేపిచ్చుకున్నట్టుంది ఊహూ
అదే సంజ్యక్క ఫోన్ జేద్దామా అనుకుంటే ఏమన్నా అంటది ఆవచ్చు నాంపిత్తా
దేనికి
కొలా క
ఆహా అట్లంటవా నమక్కం తక్కువే అడిగైతే సూడు
మళ్ళ ఏం లేదు గానీ ఇప్పుడు వాళ్ళందరు ఒక్కదిక్ ఓతారు గదా, నాకు ఏసింది మీకు జేయలేదా అంటరని మళ్ళ.
అంటే
ఇపుడ్ శ్రీదేవక్కా ఆళ్ళు
ఆ హా
శ్రీదేవక్క వాళ్ళందరు
ఆ పోతాండ్రు
నాగ్ ఏయలే నీ ఏసిందా అంటరు గావచ్చు అనిపిత్తాంది
ఆ అంతే ఎవరికైనా అనిపి అనిపిత్తదిలే మరి నీకైతే చేసింది నాకు చేయలేదు అన్నట్టుగా.
మాకు సంధ్యక్కా అంటే ఇట్ దగ్గర ఇప్పటికి అచ్చేది గదా మాతోనే అనిపిత్తాంది.
సరే ఇంగ అట్లా అనుకుంటేనేమో సెయ్యి అది మీ ఇష్టం ఇంగ
ఆ ఇప్పడికిదూ ఇకడ ఉన్నప్పుడు ఊక ఫోన్ చేసుకొని వోయేది గద అక్క.
అదేలే ఇంగ
ఆ మరి ఇంగ వాళ్ళేమన్నా అనుకుంటరు గావచ్చు అనిపిత్తాంది గానీ.
ఊ ఊ ఊహు గ్రూప్లో వెట్టిర్రా
ఊమ్
అవున సాయంత్రం కోలాటం అనా
ఉ
ఊహు
పెట్టిగ
రానా అదే ఊ
ఏ కూర ఒన్నవ్ మరి
కూర చికెన్
అ
బబ్బులు ఉన్నడా
రా ఇయ్యల పోతాడు సాయంత్రం పోతాడేమో
వల్ పక్కన
హన్మకొండ వాడెందుక్ కాదార్ కని
ఆ వట్టిగనే ఏవన్న హాల్డేసా అని
ఏ ఏంలే ఇయళ వర్క్ అయిపోయింది రాంజాన్ సెలవులు మన ఉగాది సెలవులు ఇయటి తోటి లాస్ట్
ఊ
ఊ
మీ అన్న ఒకే అయినయ కాల్స్ ఇవి
ఓకే అంటే
అంటే ఏం బోకుండా
నాదొటి పోయింది నిన్న నీతోటి మాట్లాడినప్పుడు అని చెప్పలె
నువ్వు కడిగే కవ్వ అంటే కడిగెత్తివి అట్నే నాకు బాగా ఇక్కడ పడతాండయ్ సెకండ్లు ఉ
కానీ నాకు వినబడతలేదు
ఉమ్మ్
గట్ల నేన్ కట్ చేతిని
అట్లనే ఉండాలే
తో మాట్లానడప్పుడే రెండు కార్లు పోయినాయి
ఊఉ
అట్ల
వీళ్లకు చెత్తండవా స్రవంతి అక్కోళ్లకు
అ నిన్న చేసింది శ్రవంతి చేసింది శ్రవంతికి నాకు లేదట్టుంద మరేమ అప్పుడు సూస్తే తెలుత్తది నీకు చేసింది నేను చేసింది లతకు నీకు ఉషకే
ముగ్గురుకి
ఆ ఇంక ఇప్పుడు మరి ఎవరికన్నా చెయ్యాలి ఇక లతాది కూడా చేస్తాంది ఇప్పుడే
ఊఉ
ఊ అట్ల
మళ్ళ ఎసరవ అంతాకుయతవ శిల్పక్క మరణ జాయిన్ అయింది ఆమెకు చెత్తవా
ఇంగ ఎవరైతే శ్రవంతికి లతకో ఇంగ లత లతకు ఆల్రెడీ అయిపోయింది శ్రవంతికి చె త్తే అయిపోతదిలే
ఆహా అట్లా అంటలేనక్క ఒకవేళ వీళవి అయిపోయినాయి కదా
కానీ ఉష మనం శిల్పతోటి అంతసేపు మాట్లాడాలంటే ఏం మాట్లాడతాం అసలు
ఆ ఆహా అట్లని కాదు వాళ్ళకు అయినా మనకైనా ఇబ్బంది లేకుండా ఉంటే ఏం కాదు
ఏం కాదుక్క మనకు చక్క మాట్లాడుండి ఇంగ ఇప్పుడు ఇటు శ్రవంతి తోటి అయితే అంతసేపు ఏది మాట్లాడినా అటో ఇటో మనం మాట్లాడగలుగుతాం శిల్ప తోటి మనం పెద్దగా అం ఎంతసేపు మాట్లాడలేము
అదేగాని ఆ
అయితే శిల్ప కూడా నీకు చెప్తా అన్నది ఆహా ఆమె ఇష్టం ఇంకా ఆమె చేస్త ఆమె ఏదో ఒకటి మాట్లాడితే మాట్లాడగలుగుతా ఆమెకేంత మంది అయిరో నలుగురు అయితే చాలంట కదా ఎవరికి
ఇప్పుడు ప్రతి నలుగురిదే చాలట కదా ఆ ఇగ మరెంత మంద్ ఊ
అదే ఇంగ ఏయ ఇప్పుడు నేనేమో ఉషగాలు ప్పింది నీటి రెండు లతది మూడు అయిపోయింది మరీగా కళ్యాణి కన్నా కళ్యాణ్ కన్నా శ్రేవంతి కన్నా ఇంగ వీళ్ళిద్దరికీ చెయ్యక్క అని అన్నది ఉషా
ఒకనీ చేయొచ్చులే
ఆ
వీళ్ళకి అంటే మరి అయిపోయినాయి కదా అనిపితాంది మరి
ఏం మరి ఇక వీళ్ళకైతే చెయమంటాంది ఇక
ఉహుమ్
మరిగా అయిపోయినా పోకపోయినా మరి ఇగ ఏమ్ చేస్తామ్ మరి ఇగా
ఆ
అయిన ఇంత తొందరగా ఎట్ల్ ఎప్పుడు మాట్లాడిండ్రు అసలు
వారమే అని ఇంగ అసలు ఇంక ఇరవై మూడు ఇరవై నాలుగు మాట్లాడారు అంటా
ఆ
మా
వామ్మో ఒక ఒక్కసారి ఎన్నిసార్లు చేసుకు ఉన్నారే ఏంది
రోజు చేస్తనే ఉంటఅది మనము ఏమో సిగ్నల్ లేక మనకు తెల్వక మనము ఊకుంట్
స్రవంతి ఎన్నిసార్లు చేసింది ఏంది ఆహా
ఇగా ఆ లత అక్కది ఉన్న అది
అదే లే ఇగా ఉహు
లత అక్కది గుడ్ కూడా ఇయాళ మూడు ఇయ రేపు ఇయాళ రేపు అయితే అయిపోతఅది కోవఅచ్చు
ఉహు అదే లతకు చేయ్యాల ఇప్పుడు చేస్తా ఇంగా ఆ చేసింది
ఏదో ఉన్నప్పుడు చెయ్యి లేకుం సిగ్నల్ ఉన్నది మంచిగా
అదే చేయలోనే సిగ్నల్ ఉంటుందనే చేతాన
ఊమ్
ఇంటికి పోతే అస్సలు ఉండట్లేదు ఆ చేయటానికి
సెల్లు మార్చినవా
సెల్లు మార్చిన మొన్న బబ్బులుగాడ వచ్చినాక మార్చిండు
కొన్ని రోజులు విలువలేదా
ఆ
వీళ్లు పిలవలేదా షష్టి పూర్తి చేసుకుంటారు
వాళ్ళు మనల్ని ఎందుకు పిలుతరు
ఆ
హు వాళ్ల ఎందుకు పిలుతరు మనల్ని ఎందుకట బజార్ మొత్తం పిలిచిండ్ర
పిలవాలే కాగానీ ఇటు పిలుత పిలిచి రా అంటాను
ఆ పిలవలేమనా
ఊ ఆ ములుగు నుండి ప్రతాప్ వాళ్ళ అందరూ వచ్చిరూ కదా
ఇంక వాళ్ళంటే ఇంక ఇప్పుడు ఇంట్లో కదా దగ్గర కదా మేనమామ అన్నట్టే గదా ప్రతాప్ అన్నయ్య వాళ్లకి
మేనమామ లేక్కన
మేనమామే మేనమామ లెక్క కాదు మేనమామే
ఆయనా
ఆ సొంత మేనమావా
అవునా
ఆ పూర్ణ అత్త వాళ్ళ కొడుకున నరసింహకి
ఆ ఆహా ఈ కుందరాయనావుని అన్నదమ్ముల
ఏ కుందరుయనా
అదే ప్రతాపోల నాన్న
ప్రతాపొల్ల నాన్న బామ్మర్ది వరుస సాని కొమ్మోలుగాని కుందరోళ్లు అని పేరు పడ్డది అట్లా
హ్మ్
సనికోమ్మోళ్ళు కుందురోళ్ళలు గాదువాళ్ళు ప్రతాప వాళ్ళు
ఓహో వీలామ్మ ను వాళలక్కచెల్లన్లు అంట
ఆ అట్లా
మీ ప్రతాప్ కు మేనమామ ఎట్లా
ప్రతాప్ వాల్ళ అమ్మ ఉంన్నది కదా
ఉ
ఈ సాంబ్రెడ్డికి అక్క
హుహు
నెంబరుళ ఆ సంత అక్క నెంబరుళ సదఅమ్మమ్మ
ఊ
శ్రీమల అక్కకోళ్ల లత్తా
ఉ
శ్రీమల లకోళ్ల అత్త రెండు మళ్ళీ ఇప్పుడు అప్పుడు మీ పెసర్లు మినుములు అమ్మిండు చూసినా సుబ్బారెడ్డి
ఆ ఆ
ఆయన వాళ్ళమ్మ మూడు
ఉ
మూడును ఇప్పుడు ప్రాతప్ పొల్ల అమ్మ నాలుగ అయిన కదా
హు
నాలుగు ఇంకొకరు వేరే పూర్ణనత్తలోలా ఏరాలు ఉంటుంది ఒక పూర్ణత్ల ఏరాలు కాదు కృష్ణం పెద్దమ్మల యరాలు
ఆహా
అద సర్చ్ చి పోలీస్ అంటారు ఆయన అక్కడ చేనుకాడ ఆయన కుందరు సామిరెడ్డి కొన్న ఆయనకు బాగా లొల్లి లైన్ చూడు
ఆ ఆ ఆ
ఆ ఆయన భార్యన్న వీళ్ళు ఐదుగురు అన్నట్టు అక్క చెల్లెలు ఆయన ఆయన ఒక్కడు తోడ పుట్నయన
హ్మ్
ఆయన అందరికంటే చిన్న ఆయన
ఈ సామి రెడ్డి ఒక్కయానే ఇగ
ఆ సాబ్రాెడ్డి ఒక్కడు
అవాస్
ఆ సరే ఓకే మళ్ళీ అప్పటికి సాయంత్రం చేస్తా